ఏం చే ఏం లేదురా పని అయిందా ఏం కూరా
ఆలుగడ్డ పచ్చడి పెట్టినావా
పెట్టినారా పచ్చడి నిన్న మామిడికాయలు తెచ్చిన కోట్టిన
హ్మ్
ఇగా వె దె పెట్టిన నిన్న సామాన్ తెచ్చిన ఆవాలు మెంతులు జీలకర్ర
ఉమ్
ఇచ్చిన నూనె ప్యాకెట్ మా యారాలకు నూనె పాకెట్ కోనిఇచ్చిన ఆమె తక్కువ ఉంటే పోసింది కోనిచ్చిన
ముహుమ్
త్తగాను
విత్తలేడు అన్న అటు పోయండు పన్లోకి
ఏడు ఎక్కడది వీళ్ళందరూ చూసి ఏమనుకుంటారు
ఆ అనుకుంటారు ఎన్నో అయిన అన్ని ఎంత మా అత్తమ్మ
మాట్లాడు అనుకుంటారు ఏం మాట్లాడుకుంటారు ఏం కాద అని అనుకుంటారు
ఆ చిట్టి తీసుకొనిఅటు పోతానా ఎటు పోతన్న ఎంది చిట్టిని తీసుకొనీ అట్టు పోలే ఇంతకుముందు
ఆ మనము అట గాచినవు కదా
ఉమ్ ఊ కొత్తంది అన్నట్టు
లో
ఆ న అరే స పోన అనుకో ఇప్పుగా సత్తా నట్లా
వి విలాక్ష్మమీ ఏం చేస్తాందో
చిటికి అన్నందిని పెడతాంది పెద్దమ్మ ఊరికి పోయి రావాలే లేత చికుడు కాయలు తీస పెద్ పెద్దమ్మ రేపు వస్తాదట్ట
అ
పోయింది పోయినా చెటి కన్నిన అటు విడిాం పోతాయి అసప్పుడే కచ్చిన
తినిపిస్తాదా అందా పలి వడ్డల అట కూరగాయలు ఏం తెలేదట మామయ్య పోయి తెచ్చే వరకు అక్కలయితే ఎనిమిదిగా ఎనిమిది అయితేనే ఉన్నది అని అంటే మళ్ళా పోయి చుకుడుగా తెచ్చినట చించే వరకు లేటు కాదా మళ్ళా
సిజి తాండు తనా కూర చిట్కేసి తిన పెడతాంది
ఆ
తినబెడత అంటే విందుపోయినా వచ్చిన పెద్దమ్మ రేపొత్త రా అ అన్నది సరేరా అన్న
మామ ఏమంటాండంటే హే రా రేపేరా ఇంకా నాలుగు రోజులు ఉండు అన్నాడు ఫస్ట్
హు
పది రోజులు ఉన్న తర్వాత వచ్చి ఏం చేస్తాది తీరాదే ఉండని రాదే పది రోజులు అట్టే ఏ ఉంటాద వత్తది వత్తది బాగంటన్నారు ఏవల్ రాగున్న ఉండని పది రోజులన్నావ్ మల్ల తర్వాత వస్తదఅంటావ్ అని అంటే ఏ వస్తదిరా ఉండే ఏం చేస్తుందిరా
యా అట్లా అంటాడు
ఊ
అట్లా కొట్టి సూత్త ఏమంటదా అని
ఉండడుగదా
ఉండాడు ఉండాడు
హా
లోపలుగా తిట్టుకుంటారు మళ్ళా కొత్త సేపటిగా కలిసి ఉంటారు
ఆ
గట్లనే ఉండాలి మరి
ఆ అదే
హు సీరియల్ చూస్త్తండు
కానీ అతమ్మే బాగా ఇదేత్తతది అదితేత్తది
హే మొన్న పైసల గురించి ఫుల్ గొడవ అంది మాదిగాను పైసలు ఇవంటే ఇకపోతే తిట్టిండు ఎందుకు అడుతానో ఇత్తాడుట అంటే వాని ఎందుకు ఆగు అంటా నేను అడిగితే అని వో లొల్లి కాదు
ఏవలాళ్ళు
గా మాదిగాయనకి ఎవల్లో బియ్యం వేసిండట పన్నెండు వేలు ఈ అ న్నాట
ఏది ఆవి నవీనార
నవీన్ అనన్న కాదూ ఇంకొఆయన ఎవల్లో మరి
సునీలు సుమను సుమనా
ఎవరో కాని
సజను సుజను
హు వాళ్ళ అయ్యగా వాళ్లు ఎవల్లో మరి ఆయన్ డబ్బులు ఆడుగు ఐతే అడగకు ఆయన్ ఇస్తాడు అని పెద్దవా పన్నాడు నేను అని
ఇచ్చిండు కాద్రా
ఇచ్చిండా
ఇచ్చిండు ఐదు వేలు ఇచ్చిండట మొన్న ఒకసారి మూడు వేలు ఇచ్చిండట
అదే పైసలు ఖర్చున్నాయనో వీళ్ళు అడిగితే అడుగకనో పెదవాబు
ఊ
లాస్ట్కు మరి ఫోన్ పే కొడతనను విలాసనికి
ఇచ్చిండు కాదు ఇయాల
నువ్వు ఎప్పుడు పోయినావు
యా నేను అప్పుడు గది ఆ పనిదీరింది పని దీరినంక ఒక డౌట్ ఏదో ఉ అది మన మాడికా పచ్చడి గురించి మాట్లాడదాం అనిపోయిన
ఊహు
పోతే ఆమెమేం పెట్టిందట అనంట్ ఆ టమాటా పచ్చడి పెట్ పెట్టిలాట మామిడికాయ పచ్చడి పెట్టిరాట నిమ్మకాయ ఊరేసిరట అవి పోపుకేసిన్ రా అనంట్ టే ఇంకా ఎయ్యలే ఎయ్యాలి అత్ కాని అంటే ఇయాల అడిగితే ఏసినన్నది
ఏది నిమ్మకాయ పచ్చడా
మ టేస్ట్ చూసిళార అంటే చూడలేదు మా అత్త ఊకి అవి కావాలి ఇవి కావాలి అననేది అని ఇగ తినది చెయ్యది అన్ని కావాలంటది ది అన్ని కావాలన్నా కూడా డా ఏ తంటె ఏ ఇది కావాలె అది కావాలె టది అని అన్నది అంటే ఇగ పచ్చడా తినాలనిపిత్తాంది కాబట్టి కావాలని అన్నది అని అదే అక్క పోపు కేషినా పోపు కేతే అదింకా టేస్ట్ ఎవర్ లేదు ఎట్టున్నదో అని ఉన్నది
ఊ ఊకే బాబాయి గాని ఆ నిమ్మకాయలు ఆడితే మన చెట్కి బుత్తాన్ని ఉన్నాయి నిమ్మకాయలు ఆ ఊరికాడు
ఏ అవి పండు బండి నిమ్మకాయ ఎట్లా అయితదరా పండు పండద్దా పచ్చికయ ఓగరోగరు ఉంటది.
కచ్చా కసరున్నాయ్
ఊ
ఊ
కాసర్ ఉన్నాయి ఎట్లా చచ్చగానే ఉన్నా అవంటే
ఊ పెద్దనే ఉన్నాయి కాని కనిపి అసలు ఎలితే
ఆ రసము ఎల్తదా
వెళ్ళతే రజోటి రోజోటి తీసుకొని కోసుకొని, పిండుకొని తాగు. తెలవా
తాగుతందా
ఆ
హ
మా చె ఇక్కడ ఉన్న పదానికి పైన వాయిస్ టైపింగ్ కు పోలిక లేకుండా ఉంది. చిన్నోడు మా చిన్నోడు రోజు ఏర్తాండు నిన్నటి నుంచి ఒకటే ఏడుసుడు జాబుర్పల్లిపోదామని. రే బోదం అనేగాన్న
ఆ
రేపు ఆమె పోతుది నేమి పోతే ఎట్లుంట చెప్పు
హు గ చెరువులా పోతానువా చె లా పోతనవా
సలవులకే ఇ నాలుగు రోజులు అయితే పోదామని
ఉ
అంటాను అరే బొ అరే బో అంటాను బాబా
పుష్క పుష్కరా ల పోతలా పుష్కరాల
లేేదక్క మీరు పోదాలా
ఏమ్మో అదివారం అన్నడ అన్న మరి తీసుకుపోతా తీసుకోపోడో ఎండ బాగా చంపుతది ఉడకపోతా
ఈ ఆదివారం వచ్చేఆదివారం
అ ఈ ఆదివారా అన్నాడు కాగానీ అంటే ఎవరు రెస్పాన్స్ లేదు పైసలు కొడతానే డేట్ ఫిక్స్ చేద్దామని చెప్పిన
మరి గతామందిలో పైసలు కొట్ంది ఎట్లా చెస్తారు
ఉ సరే అని అన్నారు రేప నురు స్టార్ట్ చేస్తారట కొట్టుడు మళ్ళీ సండే సెవెన్ కు ఇ కన్ఫామ్ గా పైసలు ఎవరు కొడతారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చినట్టు లేకపోతే లేదు. ఉత్తవత్తే ఏన్నట్రా ఇప్పుడు ముందు పెట్టుకుంటే వాళ్ళకు ఆ ఫ్యామిలీ లేదు అలాకు పెన్నం పిల్లలు లేరా రా ఆడోళ్ళలకు గట్టు ఉన్నది మగవాళ్ళకి ఇప్పుడున్నది
అ
ఆ
అమె హు
మొగళ్లు ఏదో వంద రెండు వందలు తక్కువ పడితే సరే పెడుతురు కానీ వేలకనంగా పెడదార హ వాళ్ళది కూడా ఫ్యామిలీ డిస్టర్బ్ అయితది
అవును ఆయి ఆ
అంటే అన్ని వంటలు గింటలు చేయాలి ఒక టెంట్ ఎయాలే గాని ఎలాంటి పెట్టుకోవద్దు అని చెప్పినాం మేము బైనాక్ ఇంకా ఇప్పుడు కూల్ డ్రింక్స్ తెచ్చిన తర్వాత మేము తాగుతాం కదా అందరు మాతోంంత తాగాలి తర్వాత మీరు మీ పర్సనల్ విషయం మీరు ఉలకేపో తరువ ఎడిగిపో పోతారు మేము బాస్సు ఎక్కి నాక ముచ్చట ఏమన్నా చేసుకోరియ అంతే సార్ అన్నారు
అర అన్నత్తండా
అన్నత్తలేరు
గట్టిగా ఎరక్కు
అన్న ఎందుకు వస్తాడు ఫ్యామిలీ యా ఫ్యామిలీతోని కలుతున్నావా
అయ్ మీరేనా ఫ్లాస్ వాలేనా ఫ్యామిలీతోన్ పోతల్లేవా నేన్ అనుకో
ఫ్యామిలీతోని కాదు ఫస్ట్ ఈ దోస్తులందరు కలిసినాక తర్వాత ఫ్యామిలీ ఇ ఎంత మంది అయితారుా అప్పుడుక
బచ్చడ మ
ఫ్యామిలీ పిల్లలు వార్త పెంట్ ఇగా మొత్తం సేచ్చు
ఏమ ఏం ఫ్యామిలీ ద్వారా సరిపోత
మొన్న విీడియో కాల్ మాట్లాడిండ్రా అవుడ తవుడ వీడియో కాల్ మాట్లాడిన్రు మాట్లాడిన తర్వాత ఇ ఓ సరే ఎప్పుడో డేట్ ఫిక్స్ చేయాలి వాళ్ళు వాళ్ళే మాట్లాడుతన్నారు నా మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు
వీడియో కాల్ చేశా
మాకు
గదే
అరే మాట్లాడతారు గానీ మహేశ్వరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెచ్చి చెప్పిల్లారా మీరు మీరు మీరు మాట్లాడుకుంటాలు అంటే గట్లు ఉన్నారు అని నేనన్న
ఆ
అనంగానే చెప్పిండ్రు ఇగ
ఆ అమ్మ నువ్వు అనంగానే వాళ్ళు చెప్పిల్ళు
అయితే కేక బచ్చినట అందరు గాని ఏ కేక్ కటింగు చేపిస్తున్నాడట గాని సరేరా
ఆ సరే